చెప్పండీ ఏం చేతున్నరు
ఏం లేదు కాలి మీరు ఏంచేస్తున్నారు
నేను ఖాళీగా ఉండే
ఖాళీయేనా భోన్ చేస్తరా
ఆ చేసేసాను మీరు మీరు చేసే సారా భోజనం మీరు భోజనం జేసి సాని ఊ కా
మేమా మా అమ్మగారు వంకాయ ఫ్రై జెసారు
వంక
ఉ మీరేం జేసారు
మి దా బంగాళ దుంప ఫ్రై
ఓ పంగ ఫ్రీయా
బంగాళ దుంపా ఫ్రై పోటాటో ఫ్రై
మీకు ఫ్రై లంటే ఇష్టమా
ఆ పదం మిస్టేక్ కతే మీరేం చెప్త ఏం చెకున్నారుర
మేమా కాాలియే ఏమి వండుకున్నా
ఎ చదువుకున్నారా అంటున్నారు అ ఆ
నువ్వు డిగ్రీ చదు
హు సినిమాలు సినిమాలు చూస్తారా
హా చూస్తాను ఏంటి
రీసెంట్గా ఏ సినిమా చూసావ్
మిమ మొన్న ఆర మీ చూసాము
మ్మ్ హ్మ్
తర్వాత ప్రస్ నేను సినిమాలు ఏమి చూడలేదండీ అంటే కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉన్నప్పుడే చూస్తాం మూవీస్ అంతే
హ్మ్ మీ బ్రదర్ సిస్టర్స్ ఎవరన్నా
ఆ ఉన్నాడు తముడి
హ్మ్ ఎం చేస్తున్నాడు ఎం చదువుతున్నాడు
టెన్త్
ఆహా మ్మ్
మీరేం చేస్తారండి ఆ
నేనండి హౌస్ వైఫ్నండి ఏం చేయనండి అలా వంటలు చేస్త
చదువుకోలేదా మీరు
ఏదో చదివా నండి కొంత అలాగ అంతే ఎక్కువ చదువుకోలేదు
మ్మ్ తెలుగు అది చదువుతారా
ఆ చదువుతానండి
హ్మ్
ఇవాళ కొద్ది కొద్ది ఇచ్చిండు ఆలా
ఇంగ్లీష్ చదుతార
ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెం వచ్చాండి అంతే అది ఎక్కువ రాదు
ఓకే
మీ గురించి చెప్పండి మీ నాన్నగారు ఏం జేస్తారు
మా నాన్నగారుండి డ్రైవర్ అండి మా నాన్నగారు
డ్రైవరా
హ్మ్
ఏ నడుపుతారేంటి ఓహో మీ అమ్మగారు
అమ్మగారు హోమ్ మేకర్ అండి
హోమ్ మేకర్ ఆ
హా హౌస్ వైప్
ఆహా ఇంకేంటండి మీ పల్లెటూరు మీ ఊరు ఎలా ఉంటది బాగుంటద ఊరు
ఉమ్ చాలా బాంటదండి మా ఊరు చెప్పాలంటే ఇంగా నాకు మాటలు సరిపోవండి ఆ గుట్ట మీద చెరువు దేరి కెళ్తానండి ఆ గాలి అలాగా మనసులాగెతుందండి
ఆహా
మ్మ్ అవునండి చాలా బాగుంటందడి మా ఊరు పచ్చగా పొలాలు ఉండి నిండు
అయితే ఆఫ్టర్నూన్ చెరువు కాడా ఉంటార అయితే మీరు
ఆ చెల్ దగ్గర ఉన్నాయండీ
అ శివుగాలంతే మనసులాగేద్దన్నేమని
అంటే బాగుంటదిని చెప్తున్నాను అంతేండి నేను నలండి అక్కడికి
ఓ ఇంతగా తెతుది చెరువు గలి ఎలా ఉన్న ఎల్లా అలా అలాంటిది కిలికి
ఒకసారి ఇప్పుడు అలా వెళ్తాం అంతే
ఆహా
చెరివే కదండి ఇంకా పార్క్ ఉంటదండి రోడ్ రోడ్డు సైడ్
హ
ఇంకా రోడ్లన్నీ చాలా బాగుంటాయండి ఇంకా గుం తలు లాంటివి ఏం ఉండవు అన్నమాట అంత బాగుంటదండి
ఇవి వండు ఒకసారి ఎవరి
చూరాలని చూదురుగానీ బాగుంటదండి మా ఊరు
అ ఊరు పేరు అ ఆహా అంత బా చూడాల ఊరైతే చెప్పండి
మీ ఊరు ఎలా ఉంటదండి మరి
ఉమ్
మీ ఊరు ఎలా ఉంటదండి
మా ఊరా మా ఊరు బాగా మా ఊరి లాగా ఉంటదండి బాగుంటది పర్లేదు
బాగుంటదండి
ఆ చూడడానికి బానే ఉంటది చెట్లు పుట్లు ఆ ఉంటాయి అండి
ఏ
ఉమ్
అ అే మీజ
ఏంటండి
మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు
ఫోర్ మెంబర్స్ ఉంటాము
ఫోర్ మెంబర్సా మీ నాన్నమ్మలు అటు లేరా నానమ్మలు తాతయ్యలు
ఇ
ఆల్లు తొందరగా యెళ్ళిపోయారండి దేవుడి దగ్గరకి
ఇంకేంటండి మరి పొద్దున్న మట్లు ఏం జేస్తారు మీరు లేవగానే ఏం జేస్తారు మీరు
ఏంటండి చెప్పండి ఒకసారి
పొద్దున్న లేగానే ఏం జేత్తారు యోగా లాగ జేత్తార
ఆ చేస్తామండి యోగా అంటే ఒకసారి చేస్తాం ఒకసారి చేయ్యం కుదిరినప్పుడు అలా
హుహూ యోగా చేస్తే మంచిదంట గదండి
ఉమ్ చేస్ చేస్తమండి ఒకొసారి ఒకసారి చేయడానికి అవదు
చెయ్యండి మరి ఆరోగ్యం ఇలాంటి చేత్తె మనిషికి స్ట్రాంగ్ గా ఉంటది నేన్ చేయనండి చేయమని చెప్తానండి తప్పితే నాక్ అలాంటి అలవట్లేద్
ఉమ్
మ్ మనం బాగొపోయిన ఇప్పంట్లో వాళ్ళు బాగొలి కదా!
ఫస్ట్ మా బాగున్నా తర్వాత ఇతరుల గురించి ఆలోచించాలండి. మీరు కూడా చేయండి యోగా మంచిదన్ మంచిది అని చెప్
ఎందుకు లేండి నేన్ చేయలేన్ లేండి
మ్ హు పోని జస్ట్ ఒక చిన్న ఆసనం అన్న ఎయ్యండి.
ఏ ఎత్తండ్ ఎత్తన్. మ్ ఆ ఆ తీసుకుంటారండి.
మ్ హు
తీసుకుంటారు పప్ పిల్ల కూడా అదే పెడతనంది మా పిల్లకు కూడా అదే పెడత్ పెయిన్డంటన.
ఎవరండది పక్కనరుస్తున్నరు ఇద్ లాగా అనిపిస్తుంది వాయిసు.
యినిపిచ్చిన
ఓహ్ ట్యూషన్ కూడ ఎళ్తాడ అండి మీ అబ్బాయి? బా చదువుతాడండి.
పర్లేదండి ఏదో కొంత అలాగంతే.
మ్ హు
మ్
ఉ
మీరు షాపింగ్ అది చేస్తరండి?
చేస్తమండి అలాగలాగేదొ ఎప్పుడో.
ఆన్లైన్ అండి. లేకపోతే, ఆఫ్లైన్ లో చేస్తారా ఎక్కువ?
ఆన్లైన్ సోపింగే అండి. చేయగాన్ చేయడు.
అదండీ ఇగ ఆఫ్లైన్ కేళ్ళి, చూసుకుంటేనే కదా! కొంచెం బాగుంటదేమో గదా! మీకు ఆన్లైన్ ఇష్టమా?
ఎందుకండి అన్ని మా గుమ్మాలకోచ్చి పోతలేదు. ఇంకా రాట్లేదు ఎందుకని ఆన్లైనే బేటరు. నచ్చితే బాగ తీసుకోచ్చన్ అందులో ఎవరో షా మీ దగ్గర లేంది మీరు కొనుక్కోరేటి ఆన్లైన్ బుకింగ్ చేసుకోరా?
అప్పుడప్పుడు చేసుకుంటాం అన్
ఉ అవును మరి. బాగోవా మరీ, అలాగే ఉంటాయి.
మ్
బాగున్నా, బాగోపోయినా ఇంక బాగోపోతే, రిటర్న్ పెట్టేయడమే అంతె.
కె
చాలా మంది అలగద్దని సేతున్నారు ఇప్పుడు ఆన్లైన్ ఎ అన్ని
అవులేడి.
ఇప్పనుంచి అరక దింతున్నారండి ఇప్పుడు కాని పేదవారు
మ్
మ్
అవు
మీరు
అ
ఎరు పొక్కలం వరుం పొక్క వడ్డించి కట్టనా సోలే.
చిన్నపిలోడున్ చిన్న పిల్లోడెవరో. !
ఊ సిన్నపిల్లోడా.? ఒక్కప్పు దూరంగుండండి బాబు. కొక్క్ కుక్కల్ని దగ్గరానివ్కండి. సరేలే ఐతే. ఆ చెప్పండి. !
ఉంటానండి అయితే. హ్యావే నైస్ డే అండి. ! గుడ్ నైట్.
ఆ అలాగెండి డే, గుడ్డు నైట్ అండి. బాయ్ అయితే, బాయ్ అండి.